నేను కూడా బాగున్నాను చాలా రోజుల తర్వాత మాట్లాడు తున్నాను కదండి
ఆ అవునండి నేను బానే ఉన్నాన్న బాగున్నానండి మీరు ఉ ఎలా ఉన్నారండి
ఉ నేను కూడా చాలా బాగున్నాను కానీ ఇటీవల ఆరోగ్యం గురించి చాలా ఆలోచిస్తున్నాను నేను తెలుసా పెద్ద సమస్య లేదు కానీ ఈ మధ్య చాలా మం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కదా అందుకే ఆరోగ్యం గురి చి జాగ్రత్తగా ఉండాలనిపించింది
నిజమే ఇప్పటి జీవనశైలి వల్ల చాలా వ్యాధులు వస్తున్నాయి
ఆ మనకు ఆరోగ్యం చాలా ముఖ్యమయింది కదా
ఉ అవును ఆరో గ్యం లేకపోతే డబ్బు సంపద ఏం ఉపయోగం ఉండదు
ఉ మన పెద్దలు కూడా చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని అది కూడా నిజమే ఇప్పుడు అనిపిస్తుంది నాకు
అదే నిజం మంచి ఆరోగ్యం ఉంటే మనం సంతోషంగా జీవించగలం
అ సరేనా ఆహారం ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యంగా ఏం చేయాలి
మొదటగా సరైన ఆహారం తీసుకోవాలి
ఏ రకమైన ఆహారం తీసుకుంటే మంచిదన్
ఆ పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి అది తాజాగా
జంక్ ఫుడ్స్ తగ్గించాలి కదా
ఆ అవును ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి
వ్యామ వ్యాయామం కూడా చాలా ముఖ్యం కదా
అవును ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయాలి
ఏ వ్యాయామాలు చేయాలి మనం ఇప్పుడు
కు నడపడం, యోగా చేయడం పరుగులు, సైక్లింగ్ చేయడం
ఉ యోగా యోగ చేసే శరీరం మరియు మనసు చ రెండు ఆరోగ్యంగా ఉంటాయా
ఆ మంచి నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా అవసరం
మ్మ్ ఎంత గంట నిద్రపోవాలి
పెద్దవారు సాధారణంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి అని అంటారు
ఉహుమ్ తక్కువ
తక్కువ నిద్రపోతే అలసట ఒత్తిడి కాన్సన్ట్రేషన్ తగ్గడం
మ్ ఉహుమ్ అవును రీసెంట్ గా మీ మదిర చనిపోయారంట కదా ఏ విధమైన అనారోగ్యము రావడం వల్ల జరిగింది
అనారోగ్యం అంటే ఆమెకి ఈ ఆస్మా ఊపరిస్థితులకు సంబంధించి నమ్ము చేరడం వాటి వల్ల కొన్ని ఆక్సిజన్ ఎక్కువ అందకపోవడం వల్ల మీ చె మంట సరైన ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికి
ఉహుమ్ ఉహుమ్ ఈ మధ్య చనా మంది ఇ ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతూ ఉన్నారు మీ మదర్ లాగే కదా మా ఇంటి పక్కన కూడా ఒక స్వామి గారు కూడా ఇలాగే చనిపోయారండి మొన్న వాళ్ళకి ఆయనకి కూడా బిపి డౌన్ అయిపోవడము ఎక్కువ వణుకొ వచ్చేయడము ఇలా జరిగింది హాస్పిటల్కి ఎత్తుకొని వెళ్తే అక ఊపిరితిత్తులు ఉంటాయి కదండి
మ్మ్
అది కొంచెం రలైట్ గా ఇన్ఫెక్షన్ అయింది లంగ్స్ ఇన్ఫెక్షన్ అయినాయంట
మ్మ్
సో అందువల్ల వెంటిలేషన్ మీద పెట్టినారండి
అ
తర్వాత టూ డేస్ తర్వాత చనిపోయారు
అవునండి చాలా మందికి ఇలాగే జరుగుంది స్తున్నాయి చాలా మంది కూడా ఈ మధ్య ఇటీవల కాలంలో చాలా మంది చనిపోయారు
అదేనండి మీరు ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తున్నారండి
ఆ నేను ఉదయం లేవగానే ఒక వన్ లీటర్ వాటర్ తాగుతానండి మంచి నీళ్ళలు
అది కూడా చాలా మంచిదండి మార్నింగ్ తాగడం వల్ల వాటర్
ఆ తర్వాత వాకింగ్ చేస్తాను
మ్
ఒక పదివేల స్టెప్పులు వరకు నడవాలి అని నడుస్తూ ఉంటాను
హ
తర్వాత బ్రష్ చేసు కోని స్నానం చేసి టిఫిన్ తింటాను టిఫిన్ ఇడ్లీ రెండు ఇడ్లీ సాంబారు
ఆ అవునా అండి నేను కూడా అలానే వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు ఇంట్లో పనులు ఉండడం వలన
ఏదో ఒక టైం రోజులో కుదుర్చుకని అనీ వాకింగ్ చేయడం మంచిది
ఎందుకండి మీరు రాగాలు తీస్తున్నారు నార్మల్గా మాట్లాడొచ్చు కదండడి
నార్మల్ ఏమిీ లేదండి అ మా వాయిసు ఎంతండి
అవునా
హ
ఆహ అవును మీరు ఫ్రెష్గా కూరగాయలు పండిస్తున్నారంట కదా పైన మిద్దు పైన అలాగా
అవునండి కూరగాయలు బాగా పండించాము వంకాయలు బెండకాయలు టమోటా
ఆ బీరకాయ మీరు మేలండి చాలా నాచురల్ గా చేసుకొని తింటారు
అవునండి ఎటువంటి మందులు మనం ఎటువంటి మందులు వాటి మీద మనం
ఫస్ట్ టైం కదండీ పరిస్థితులు ఊ
ఇప్పుడున్న జీవన శైలిలో చాలా మందులు కొట్టడం వాటి వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కదా అందుకేనండి మిద్ది తోట అని చెప్పి కొత్త టాపిక్ నేర్చుకొని అందులో మేము ప్రత్యేక పైన పద్ధతులలో సాగు చేసి కూరగాయలు పండించి ఆరోగ్యకరంగా తింటున్నమండి
అవునా చాలా మంచి పని అండి అది నిజంగా చెప్పాలంటే మీర ఎంతో మీరు కొంచెం శ్రమ అయినా కూడా మీరు అలా చేస్తున్నారంటే చానా గొప్ప విషయం అది
ఉ
ఎక్కువ టమటాలు ఎక్కువ కాసాయని చెప్పారు మొన్న
అవునండి టమాటాలు బాగా కాసాయి బాగా ఉన్నాయి అంటే మేము చాలా రోజులు టమోటాలు కాకపోతే ఎన్ని అని తింటాం అండి ఎక్కువ తినలే కదా అందకే అందరి చుట్టుపక్కల ఉండే వాళ్ళ అందరికి పంచేసము చేసాము వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏదో మా తోచిన సాయం చేసాము ఎందండీ
ఆ అది అది మంచి విషయమే అందరికి పంచడం మనమే స్వార్థంగా పెట్టుకోకుండా ప్ర పక్కన కూడా పంచడం సారండి మీరే అండి మీరు
అవునండి ఆ మీరేమైనా వంటలు పండిస్తున్నారా లేకపోతే ఇలాగే మిద్ది తోట లేకపోతే ఏదైనా ఊర్లో ఏద పొలాలు ఉండి వాళ్ళలో పండిస్తున్నారండి
మాకైతే అంత ఫెసిలిటీస్ లేవండి మా ఇంటి దగ్గర పెట్టుకోడానికి ఇంట్లో మందమే ము ఊర్లో అయితే కొంచెం పొలాలు అలా వాళ్ళు సాగు చేసుకుంటూ ఉండేవారు బట్ ఇక్కడ ఇక్కడ మేము సిటీకి రావడం వల్ల ఫెసిలిటీస్ మాకు లేవు ఆ
ఆ
ఉ అలా మీ అంత స్పేస్ అవంతా ఏం లేవు కాబట్టి మేము ఆ ప పండించుకోడానికి అంత జాగా లేదండి మాకు
ఉ
మీ నాన్నగారు కూడా ఇటాటి వాటిలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని వింటా ఉన్నాను నిజమేనా
అవునండి ఆయనే అండి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు
ఉ అదే మీ వాళ్ళు ముందు జనరేషన్ వాళ్ళు కాబట్టి దాని గురించి వాళ్ళకి బాగా తెలుస్తున్న పంటల గురించి ఆ సాగు చేయడం గానీ ఏ పంటలు వేయడం ని ఇలాంటివి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మనకన్నా కూడా వాళ్ళకి
అవునండి అవునండి నిజమండి
మీరు కూడా అలా ఎప్పుడైనా పొలల్లో సాగు చేయడం అళ్ళు ఎప్పుడైనా చేసారాండి
ఆ చూశానండి అలాగే నేను కూడా నేర్చుకున్నానండి చాలా అంటే వాళ్ళ పంటలు పండించే విధానము అవి ఒక్కొక్క ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన పద్ధతులు అవందించడం.
ఉమ్.
అవి కొంచెం ప్రత్యేకంగా ఉండడం వాటిని నేను కూడా చాలా నేర్చుకున్నానండి. వాటి ప్రో ప్రోత్సాహంతోనే నేను. పంటలో ఇప్పుడు న మెద్ది తోట అలాంటివి సాగు చేసి మంచి కూరగాయలు ఆరోగ్యకరమైన కూరగాయలు. పండించి తింటున్నామండి.
ఆ పోనీలెండి మంచి ఆరోగ్యమైన డైట్ కూడా మీరు ఫాలో అవుతున్నారు. ఉమ్ పో ఇప్పుడు చాలా మంది ఇ బిస్. బిజీ వాల్ళ బిజీ సమయంలో కూడా ఎవరు ఇంత డైట్ మెయింటైన్ చేయకుండా చాలా. చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి మోకాలు నొప్పులు రావడం నాడుగు నొప్పుల్ రావడం బ్యాక్ పెయిన్ రావడం. ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వ్యాయామం చేయాలండి.
అవునండి ఇటీవల చేస్తున్నానండి ఇటీవల కాలంలో చాలా. ఇటులాంటి రోగాలు సర్వసాధారణం అయిపోయాయండి. ఆ వీటిని మనము మనం ఫుడ్ డైట్ ద్వారా. నియంత్రించవచ్చని నా ప్రగాఢమైన. విశ్వాసం అండి.
అవునండి ఇటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా తినడం మంచిదని నాకు అనిపిస్తుందిండి.
అవునండి.
ఉమ్ డ్రై ఫ్రూట్స్ వల్ల ఏం బెనిఫిట్స్ అండి.
డ్రై ఫ్రూట్స్ వల్ల కొన్ని విటమిన్స్ తర్వాత ఐరన్ జింకు అలాంటి మెగ్నీషియం‌. మేము అలా బాడీ కావాల్సిన కొన్ని సప్లిమెంట్స్ అందుతాయండి.
అవునా అండి. నేను కూడా అవి తెచ్చుకున్నాను తిందాం అనేసి డ్రై ఫ్రూట్స్ ఇంకా.
హుమ్.
ఉమ్ నేను కూడా తినాలండి.
తినడం మంచిదే అండి మీరు కూడా తెచ్చుకోండి.
మీ నాన్నగారికి ఆరోగ్యం అంతా బాగుందా అండి.
బాగుందండి.
ఆ మా ఇంట్లో కూడా బాగుంది కానీ మన. నాన్నగారికి షుగర్ ఉందండి.
హ ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు.
మా నాన్నగారు కొంచెం వాకింగ్ చేస్తారు. కొంచం అంటే షుగర్ వస్తు. అంట ఐటమ్స్ ఏమి తినడంచ యోగా చేయ రండి. చెప్పాను మా నాన్నగారికి బట్ అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు మా నాన్నగారు. సో అందుకని ఇంకా వాకింగ్ అన్నా చేయమని చెప్పాను.
మరి మనం చదువుకున్నాం కదండి చెప్పాలి కదండి.
నా నా వంతు నేను చెప్పానండి ఇంకా చేయడం చేయకపోవడం వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి. వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది కదండి. ఉమ్ నా బాధ్యత నేను చెప్పాను ముందుగానే.
హుమ్.
వాళ్ళ చేస్తే మంచిదే. నేను కూడా ప్రోత్సహించాను మా నాన్నగారిని కానీ అంత టైం కుదరలేదని చెప్పారు.
అవునండి చెప్పండి మళ్ళీ కూడా ఏమి ఇబ్బంది ఏమి లేదు.
ఉమ్ చెప్తుననండి.
హ్మ్.
ఇట్లా మొన్న ఒకసారి హెల్త్ బాగా లేకుండా వచ్చింది నాన్నగారికి ఇప్పుడు కొంచెం సెట్ అయింది. ఆ షుగర్ అవుతుంది అంతే మిత అంతా బానే ఉంది అడికి.
అవునండి రైస్ ఐటెమ్స్ కొంచం తగ్గించండి కొంచెం వేరే వేరే ఐటెమ్స్ తీసుకోవడం. మంచిది మంచిది.
హ్మ్ అందుకే మా నాన్నగారికి స్వ చ్చమైన ఆకుకూరలు ఫ్రెష్గా తెప్పిస్తున్నాము. ఫ్రూట్స్ ఆపిల్స్ ఇలాంటివి తినిపిస్తున్నాను. డైట్ మెయింటైన్ చేపిస్తున్నాను.
ఓకే
కెనా అన్ని ఉన్నట్టుండి. ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేసుకోవచ్చు కదా
అవునండి
హ్మ్ ఎంతున్నా ఏం లాభం అండి మన ఆరోగ్యం బాగుంటేనే
అవునండి
హ్ మీరేమనుకుంటున్నారండి.
అవునండి. అది నిజమే కదండి
ఇంకేమండి సరే అండి అయితే ఉంటాను.
ఆ ఆ ఓకేనండి
హ్